హెలో
హెలో బ్రో హౌ ఆర్ యూ
ఆ బాగున్నా బ్రో మీరు బాగున్నారా
హా బాన్నాం బ్రో
వాయిస్ క్లారిటీ ఉందా
ఓకే యా బ్రో ఉంది క్లారిటీ గానే ఉంది ఓకే అదే బ్రో మీ ఏరియాలో ఏ పండుగలు బాగా జరుగుతాయి ఒకసారి ఏమనా చెప్తరా.
ఆ ఏరియాలో స్పెషల్ గా ఏమిండవ్ బ్రో అన్నీ నార్మల్ గానే జరుగుతుంటాయి అట్టు వినాయక్ చవితి అనేది కొంచెం గ్రాండ్ గా జరుగుతది అన్నమాట
అంటే స్పెషల్ గా ఉంటదా
హా అవును అవున్
ఓకే అంటే ఎట్లా ప్రాసెస్ అంటే ఎట్లా చేస్తార్
ఆ అదే బ్రో నార్మల్ గా ఏ పండగ అయినా అప్పుడే స్టార్ట్ అవుతుది, బట్ వినాయక చవితి అనేది ఒక వన్ వీక్ టూ వీక్స్ ముందు నుంచే స్టార్ట్ అవు
అవును అవును
పిల్లలంతా పిల్లలనే కాదు పెద్దలంతా కలిసి కొంచెం చిన్న లాగా తలెకి చేస్తారు అన్నమాట
మ్మ్
కలెక్ట్ చేసి ఇంకా ఆ డబ్బులంతా సేకరించి ఇంకా పండగ ముందు రోజు అలా టూ త్రీ డేస్ ముందు వెళ్ళి బొమ్మ అంటే విగ్రహం కూర్చొ
బ్రో మీ వాయిస్ కట్ అయింది బ్రో
అవునా ఇప్పుడు బ్రో ఇనిపిస్
యా ఓకే ఇప్పుడు ఓకే
అదే బ్రో ఒక విగ్రహాలు తేవడానికి వెళ్తా బుక్ చేయడానికి వెళ్తారు అనమాట టూ త్రీ డేస్ ముందు అలా, ఆ కలెక్ట్ చేసి చ్చిన మనీతో వెళ్ళి
ఉహ్
ఇంగ తర్వాత పడుగ ముందు రోజు మొత్తం అంతా పందిర్ లాగా వేసి ఒక చోట అంతా చేస్తారు బ్రో నీట్గా దాన్ని డెకరేట్ చేస్తారు.
అంటే స్ట్రీట్ మొత్తమ్ కూర్చోబెడతారా
ఆ షీట్ లో ఒక అందరూ కలిసి ఒక చోట బ్రో ఏదనా మంచిగా స్థలం ఉండే చోట అనమాట.
ఓకే
ఆ తర్వాత ఇంకా ముందు రోజే వెళ్ళి విగ్రహాన్ని తెచ్చి నెక్స్ట్ రోజు ఇంక అంతా స్నానం చేసి పూజలాగా చేస్తారు బ్రో ఎవరన్నా పూజ వస్ పూజారిని పిల్చుకొచ్చి. లేదా అక్కడే ఎవరో ఒకరు పెద్దల్ ఆ పంతులు ఇంక అక్కడే లేదా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళే చేస్తారనమాట పూజ అప్పుడు గ్రామ్ కూర్చోబెడతారు అనమాట అక్కడ
ఆ
ఇంకా అప్పటి నుంచి ఇంకా డైలీ ఒకరు ప్రసాదం చేయడం అలా పంచ ం అలా చేస్తా ఉంటారు పూజలు చేయడం టెకాయాల కొట్టడం అట్లా ఇంకా ఈవినింగ్ టైము నైట్ టైం అయితే సాంగ్స్ పెట్టి పిల్లలు అంతా డ్యాన్స్ చేస్తూ ఉంటారు అనమాట
ఓకే
ఆ అసలుైనది వచ్చి ఇంకా నిమజ్జనం చేసే రోజు
ఎన్ని రోజులు కూర్చో పెడతారు బ్రో
అది మేబి ఒక ఇయర్ త్రీ త్రీ డేస్ ఒక ఇయర్ ఫైవ్ డేస్ ఇంకా మాక్సిమం సెవెన్ డేస్ అలా కూర్చో పెడుతుంటారు బ్రో కరెక్ట్ చెప్పలేమన్నమాట ఇంకా తర్వాత ఇంకా విమజ్జనం చేసే రోజు ఇంక అందరుూ ఆ బాగా హడావిడిగా డ్రమ్స్ పిలిచి మొత్తం అంతా గ్రాండ్ గా చెస్ తర్ ఒక ట్రాక్టర్ లో కూర్చోబెట్టి కూర్చోబట్టి చెస్ తారన్నమాట అంటే ఈ ఊర్లో ఉన్న ఏదన్నా బావి దగ్గరకో చెరువు దగ్గరకో తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు ఆ వెళ్ళే దారి లో డ్యాన్స్ వేస్తూ ఇంకా కలర్లు చల్లకుంటా అలా బాగా ఎంజాయ్ చేస్తరూ
ఉహ అంటే ఎన్ని అడుగులు కూర్చోబెడతారు ఇన్ని ఫీట్ అని ఉంటందా
అ చెప్ప పాలెం బ్రో ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ మాక్సిమం ట్వెల్వ్ వరకు ఉంటాయి అన్నమాట ఎవరు అనుకూలాన్ని బట్ అే వాళ్ళు చేస్తూ ఉంటారు
అ
ఆ మీ ఊర్లో
మా ఊర్లో ఏకాదశి బాగా జరుగుతాది బ్రో ఏకాదశ జరుగుతాది తొలి అంటే మా ఊరు లో ఒక చెరువులో అక్కంగారు స్వామి కూడా ఉంటద అనమాట అక్క దేవతలో ఉంటారు అనమాట దాన్ని
ఓకే
ద్దున్నే పడ అంటే ఏమి తినకుండానే ద ఒక ఐద ఆరు కిలోమీటర్లు పొలాల్లోకి నడుచుకుంటెల్లి ఒక మామిడి తోట వస్తది అనమాట ఆ మామిడి తోట ఏరియాలో ఇది కడతారు ఎలవు కడతారని ఎలవు అంటారనమాట మా దాంట్లో ఎలవ అంటే సమంతింగ్ ఇదే ఒక మేదర్ గంప గంప బుట్ట లాగా ఒకటి ఉంటది దాంట్లో ఏం చేస్తారంటే ఇవన్నీ ఏస్తరన్నమాట ఆ ఏమంటారు అదీ టెంకాయది టెంకాయ్ పొదులు అది ఉంటది పూత ఆపూత కుం కుమ పసుపు ఆ అది మళ్ళీ గాజులు జాకెట్ ఫీసులు ప్రతి ఒక్కటి ఏస్తారనమాట వేసిన తర్వాతా అదే పడగడుపునే అనమాట అంటే ఏం తి పడగడుపునా అంటే ఏం తినకుండా ఒక్క పొద్దులతో అంటే ఫాస్టింగ్ ఉండి
అ
రనమాట అక్కడికెళ్ళి ఒక ఒక ఇరవై దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై మంది ఎళ్తారు ఎల్లి ఉరుములు అవన్నీ చేసుకొని పోతారన్నమాట రిటర్న్ లో అదంతా కట్టుకు కొని పూజ పెడతారు పూజ పెట్టిన తర్వాత నీర్ వెళ్ళే వాళ్ళు ఆ వ్ కట్టడానికి తొమ్మిది గంటల పది గంటలకు బయలుదేరితే ఆ ఎలవు మళ్ళీ మా ఊర్లోకి వచ్చేసరికి దగ్గర దగ్గర మూడున్నర నాలుగై ఈవినింగ్ ఆ టైం వరకు వాళ్ళ తోపులోనే అంత కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయ్ ఏమేమి చేయాల అనేది ము త మంత క్కడే చేసేస్తామనమాట అది అక్కడ తోపులో క కట్టేసిన తర్వాత ఇంటికొస్తాంటరనమాట అంటే ఊర్లోకి ఊర్లకొచ్చే మూమెంట్లో పూజ పెట్టుకొనీ పూజ పెట్టుకున్న తర్వాత నడుచుకుంటా వస్తాంటారు అప్పుడు ఉరుములకి ప్చ్ కొద్ది ఎవరన్నా కోరికలు ఉన్న వాళ్ళు అట్ల నిల్ పడతా అంటారనమాట అప్పుడూ అమ్మవారు పోయెలె వచ్చి నెరవేర్చేది అంటే ఉంటదిగా నెరవేర్చాల్సాది నెర్వేర్చేది గాని నివేర్తంది కాని అట్లా ఆ అట్లాటివన్నీ చేస్తారన్నమాట మల్ల పైకి పోయిన తర్వాత్ చెరువు కట్ట పైన అక్కంగారు ఉందని చెప్పినా కదా అక్కడిక్ కెల్లి ఒక తొమ్మిది మంది చిన్నపిల్లలు అదే అంటే చిన్న వయస్సు పిల్లలు అక్కంగారు దేవతలా కొలుస్ తారు ఆ పిల్లలని పూజ పెడతారు వాళ్ళకి అ పూజ ఆ పిల్లలకు పూజ చేస్తారు పూజ చేసి వాళ్ళకి వారపడం మంటారనమాట వారపడం మీన్స్ అంటే దేవుళ్ళా కొలుస్తారనమాట వాళ్ళని
ఆ
అట్లా చేసి వాళ్ళకి పొయ్యలోకి వచ్చి అంటే సర్టెన్ ఒక హండ్రెడ్ టుహండ్రెడ్ మి టర్ దూరంలో వాళ్ళని ఉంటది గుడి దగ్గర నుంటే ఉరుము శబ్దానికి వాళ్ళక్ కి అమ్మవారు పు పునకం వచ్చి అక్కడ నుంటి గుడి దగ్గరకొచ్చి ఆ చాట్ల జెరిగిస్తారన్నమాట
ఓకే ఆ సమయంలో ఊరంతా అక్కడే ఉంటరా అప్పుడు వాళ్ళు మాత్రమే చేస్తారా
లేదు ఓవరాల్ మొత్తం ఊరు మొత్తం చేస్తారు అంతు లేదన్నా మా ఊర్లో దగ్గర దగ్గర ఒక్ టూథౌసండ్ హౌసెస్ ఉంటాయి అన్నమాట ఇంటికి నలుగురు వేసుకున్నా కూడా ఎనిది వేలు తొమ్మిది వేల మంది ఈసీగుంటారు ఆ ఏరియాలో అదే విధంగా లాస్ట్ బిఫోర్ ప్లేస్ ఏం సరిపోది అడ్జస్ట్మెంట్ చేసు కుంటా ఉంటారు అనమాట అంతే మెయిన్ గా ఎక్కువ మగ వాళ్ళ కంటే అంటే ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు
ఆ
అట్లా అంటే ఇంకా మగవాళ్ళు ఇట్లా దాంట్లో ఎక్కువ పార్టిసిపేట్ చెయ్యరు కదా అందుకు మొత్తం అంటే పూజలు పురస్కారాలు ఏమున్నా కూడా మగ ఆడవాళ్ళే కాబట్టి మాక్సిమం వాళ్ళే ఉంటార్ అన్నమాట అంటే ఇంతకు ముందు చాలా బాగుండేది అనమాట అది మాకు చెరువు కట్ట దగ్గర చెరువు కట్టగా అనుకునే గుడి ఉ అప్పుడు ఎట్లా ఉంటాంటే చెరలో నీ లేకపోతే అక్కడ ఎద్దులు పంద్యాలు కాని ఎద్దులు కోట్లు కాని అట్లాంటివన్నీ పెట్టేదని అమాట ఇప్పుడు అవన్నీ ఏం లేక వల్ ప్ అదొక్కటిే జరుగుతాం లేంటే అప్పుడు పెద్ద్దబందాలు పెతి ఒకక్కటి పెట్టి ా అక్కడ
ంకా ఫెస్టివల్స్ అంటే ఇంకా ఇంకా ఫెస్టివల్స్ అంటే ఇంకా అంటే ఫెస్టివల్స్ అంటే ఇంకా ఫుడ్ ఉంటంది కదా ఎలాంటి ఫుడ్ అంటే మీకు ఇష్టం
నాకు ఎలాంటి ఫుడ్ అంటే ఫుడ్ ఇడు పైన నాకు అంత ఇంట్రెస్ట్ లేదు బ్రో ఏమున్నా నార్మల్ ఏదైనా తినేస్తాం అంతే కానీ బక్రీద్కిి ఓ ఇలా ముస్లిమ్స్ ఎలా ఉంటది ఇదా ఫుడ్ బిర్యానీ గాని షేర్కు కురు మగానే అ ఫ్లాట్టి చాలా లైక్ అనమాట అయంట అంటే మనం మనం హిందూస్ చేసుకు ేటు రెగ్యులర్గాిన ఐటమ్స్ ఉంటాయ అన్నమాట నా ం చేసుకుంటే ఏం చేసుకుంటాం ఓలిగా చిత్రానము పెరుగన్నము పప్పు రెగ్యులర్ గా చేసుకుంటే పిత్తానం ఉంటుది ర చేసుకుంటే పప్పు ఉంటుది రె రెగులర్గా చేసుకుంటే పెరుగనమ్ము లేదం లేలేంటే స్పీట్ ఓలికి కానీ అట్లాడిది ఉంటాది ఇప్పుడు బక్రీద్కి అయితే వాళ్ళు బిర్యానీ గాని సిరు కుర్మ కానీ అంటే మనం రెగ్యులర్గా తినం కదా అది
అ
చాలా లైక్ అనమాట మాకు మీకు మీకేదంటే ఇష్టం
ఉమ్ ఏంలేద్ బ్రో నాకు చిత్రాణమంటేనే ఇష్టం
ఓకే
ఇంకా స్వీట్ అంటే ఓలిగా ఎప్పుడన్నా ఉంటే ఎక్కువ తిన్ననమాట స్వీట్ ఇంక చేస్తే ఓలిగి తింటా అంటే కజ్జికాయలు చేస్తుంటారు బ్రో ఎక్కువ ఫెస్టివల్స్కి ఆ
ఆహా
అంటే రీసెంట్ గా మీకు ఇది ముస్లిమ్స్ ఫిడ్ గా అది ఇష్టమన్నారు కదా ఫుడ్డంటే మొన్న బక్రీదయింది కదా ఏమన్న
ఉమ్ లేదు బా మాగే మా ఫ్రెండ్స్ అట్లా వాళ్ళు ఎవరు లేరు ఎప్పుడు ఇచ్చిపోయే వాళ్ళు ఎవరు అంతా తినిపోయే వాళ్ళే గాని ఇచ్చిపోయ వాళ్ళు ఎవరు లేరనమాట
ఆ
ఇస్తార్లేండి బ్రో ఎప్పుడో ఒకప్పు
యా అదే అదే చెప్పారు ఈ వన్ వీక్ తర్వాత పాస్ గులయితే చేసుకుందాము అన్నారు చూడాల అది పాద్బులైయితే అందరు అను కులంగా ఉంటే చేసుకోండేది
లేంటే మీరే చేసుకుంటారా
అవ్ అంటే లే అట్లానేం కాదు అందరూ ఉంటే పాజిబుల్ ఐతది అనంతే బ్రో పది మంది ప దేవురరు గ్యాంగ్ ఉ గ్రూప్ ఉన్నారు వాళ్ళంతా వస్తే బాగుంటుంది అని అంతే
ఆ అంటే అలా కాదు బ్రో అని
మ్ ఆ నేను చేస్తా నేను తక్కువ అంటే తక్కువ చేసేది నేను
అహ
తినడం వరకు ఓకే మనకి అంటే అంత చేయము అంటే ఎవరు లేకుంటే చేస్తాం ఎవరన్నా ఉంటే కానీ చేయలేము వాళ్ళు చూసుకుంటారు అటు
వో
హ్మ్
ఓకే
ఓకే బ్రో ఇంకేం బ్రో విశేషాలు
ఆ ఇంకేం లేదు బ్రో థాంక్యూ
మ్మ్